హలో హలో ఎవరైనా ఉన్నారా హలో నీ వాయిస్ నాకు వినిపిస్తా లేదు ఆ ఇప్పుడు వినిపిస్తుంది
ఆ చెప్పు ఏం చేస్తున్నావ్
ఏం చేయట్లేదు కాదు ఎందుకు నీ వాయిస్ వినిపిస్తలేదు
ఏమో నాకేం తెల్సు
అడుగు మెసేజ్ చెయ్ అ
ఇప్పుడు వినిపిస్తుందిగా
ఆ వినిపిస్తుంది
ఆ ఓకే ఓకే
ఏమైనా చేసావా నీ ఫోన్ ని
ఏం లేదు ఇలా నోటి దగ్గర పెట్టుకొని మాట్లాడుతున్నా
ఓ అందుకేనా వినిపిస్తలేదు
అందుకే వినిపిస్తుంది
ఓ ఓకే
చెవు దగ్గర పెట్టుకోయింటే వినిపియట్లే
అవున
ఉ
మరి ఎందుకు పెట్టుకున్నావు
ఏంది
చెవి దగ్గర
ఏం లేదండి ఊరికే పెట్టుకున్నా
అవునా అండి
అవునండి ఏం చేస్తున్నారండి మీరు
ఏం చేయట్లేదండి ఖాళీగానే ఉన్నాము
అవునా అండి
అవునండి
ఆ
ఏమనా ఇంటర్న్షిప్స్ ఉంటే చెప్పండి
మాకే ఏమి లేదండి అవునండి మీకు మొన్న విల్లీ గారు ఏమనా పెట్టారా
విల్లి గారు ఏమి పెట్టట్లేదండి మరి
వీడియో అండి
ఏం వీడియో ఆ విన్నానండి ఆ రోజే చెప్
సేమ్ టు సేమ్ నాకు గూడా చ్చిందండి అలానే కానీ వేరే టాపిక్ గురించి మాట్లాడుతున్నారు వాళ్ళు నాకు కూడా వచ్చింది
అవునా అండి
మీకు రాలేదా
మాక్ర ఆ వచ్చిందండి మాకి ఏమంటే స్టార్టింగ్ అండి అది ముందుదండి
ఆ అది ఆ
మా చెల్లి వాళ్ళ ఫ్రెండ్తో మాట్లాడుతుందండి
అది వచ్చిందా
అవును
నాకు మీ చెల్లి ఇంకో ఆమె మాట్లాడతారు కావ్య ఆమిది ఆ వాళ్ళిద్దరు
దండి
అదేనండి అదొచ్చింది నాకు ఎంత ఫన్నీగా ఉంన్నిదో
నిజంగా అండి చాలా ఫన్నీగా ఉంటుంది వాళ్ళిద్దరు కన్వర్జేషన్
కదా అండి నేను ఎంత నవ్వుకున్నానో ఆండీ నెనైతే
నిజంగా
అవున
వాళ్ళు బాగా మొత్తం అన్ని మంచిగా మాట్లాడుకున్నారండి
అవునండి కొత్తోళ్ళు కదా కొత్త కొత్త విషయాలన్నీ తెలుసుకుంటూ ఉంటారు ఉమ్
ఇంకేమండి మీ రూమ్లో ఆ పిల్ల పోయిందా హలో కొంచెం నోటి దగ్గర పెట్టుకోండి ఫోను వినిపిస్తలేదు హలో హలో
హలో
వినిపిస్తలేదండి
హలో హలో హలో
నోటి దగ్గర పెట్టుకోండి ని ఫోన్ని వినిపిస్
హలో హలో
హలో
హలో
హలో వినిపిస్తుందా
ఆ నాకు వినిపిస్తుంది నీకు వినిపిస్తుందా
ఎందుకు ఎందుకండి మధ్యలో అలా వెళ్ళిపోతుంది
అప్డి
నీది కట్ కట్ వస్తుందండి వాయిస్
ఏమో అండి నాకు తెలీదు సిగ్నల్ ప్రాబ్లమ్ అనుకుంటా
అవునా అండి మీ రూమ్ మెంట్ ఉందా అండి
లేదండ్ ఆమె
ఏళ్లి ఏక్కడికి ఏళ్ళింది
ఆమె ఇంటికి వెళ్ళిపోయిందండి
డవ్
ఆ హలో వినిపిస్తుందా అండి
ఎక్కడికి ఎక్కడికి వెళ్ళిందండి మీ రూమ్ మేట్ తెలుగు అమ్మాయి హలో హెలో హెలో హెల్ హలో హలో హలో హలో ఇనిపిస్తుందా హెలో మీ వాయిస్ నాకు వినిపించడం లేదు మీరు ప్రస్తుతం నాతో మాట్లాడుతున్నట్లయితే నాతోనే మాట్లాడండి పక్కన వాళ్ళతో మాట్లాడకండి ఇలా మధ్యలో వెళ్ళి పోతే ఎవరండి మీతో మాట్లాడేది హలో హమ్మయ్య ఆ ఆ ఇప్పుడు వచ్చినరండి మీరు
ఆ అండి ఏంటోనండి ఫోన్ ఏమో వస్తూనింది అందుకే ఏమో ఇనిపియ్యలేదేమో
ఆ అవును అందుకే అండి మీకు ఫోన్ వస్తే మాకు వినిపియదండి
అవునాండి
అవునండి ఏం చేస్తున్నారండి మీ రూమ్ మేట్ ఎక్కడికి వెళ్ళిందండి
ఇంటికెళ్ళిందండి ఆమె
అవునా అండి ఇంటికి వెళ్ళనని చెప్పింది ఆమె
అవునండి కానీ వాళ్ళ మామ్ వాళ్ళ అమ్మగారు ఫోన్ చేసి రమ్మన్నారంట
అవునా ఎందుకు
పీజీలో ఏం చేస్తావ్ అమ్మమ్మ ఇంటికెళ్ళు అన్నారంట అందుకే ఏళ్ళిందండి
ఓకే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఏళ్ళిందా
అవునండి తర్వాత మళ్ళీ వాళ్ళ అమ్మగారి ఇంటికెళ్తుందంట ఇప్పుడు ట్రిపులకి వెళ్తుందంటా అండి ఆమె జీవితం మొత్తం బడాయి చెప్పుకునే సరిపోతుందండి
అవునండి నిజమే అండి నవ్వుకునేనికి సరిపోతుంది మెయిన్
కాదండి మీకు షాక్ మీకొక షాకింగ్ న్యూస్ చెప్పనా ఆమిన్ హలో
ఆ చెప్
హలో ఆ వినిపిస్తుంది కదం
కట్లుకట్లు వినిపిస్తుంది
ఆ
బ్రేక్ అవుతుందండి మీ వాయిస్
ఆ
ఇప్పుడు వెళ్ళిపోయారా అండి, ఉన్నారా, హలో ఉన్నారా అండి.
ఆ ఉన్నామండి. మీరు
మీ వాయిస్ ఎందుకండి బ్రేక్ అవుతుంది.
మాకు ఫోన్ వస్తుందండి. ఊరు ఊరికే ఫోన్ చేస్తున్నారు. ఆయన గారు
కట్ చేయండి.
కట్ చేసా అయినా అలాగే చేస్తున్నారు. మీకు తెలిసిందే కదండి. ఆయన గురించి
ఉ అవునండి. మరి ఇలా అయితే ఎలాఅండి.
ఏం చేయాలండి టాక్సిక్ గారు వాళ్ళు
వచ్చారా అండి
పంపాను.
నేను ఇలా కోడ్ మాట్లాడుతున్నాను. మీరు కొద్దిసేపు కాల్ చేయకుండా ఉంటారా. అని చెప్పండి.
చెప్పనండి ఆయనకి చెప్పలేదు కానీ ఆయనకి డబ్బులు వేయాల్సిందండి అందుకే ఆయన గారు అన్ని సార్లు ఫోన్ చేస్తున్నారు.
అంతే కదండి. లేకపోతే ఎందుకు చేస్తారు.
అదే కదండి ఉ నీ గురించి చేసేది. ఈ ఎంత చెప్ప చెప్పాలని ఆ ఆమె ఆమెని చూసిన ప్రతి ఒక్కడూ ఆమె ఎంత క్యూట్ టుగా ఉంది. ఆమె ఎంత క్యూట్ గా ఉందని చెప్తున్నారండి.
అవునా అవును నిజంగా నిజంగానే బాగుందండి. ఆమె
బావుందండి. అలా ఏమనలేదు బాలేదని హ
అంటే ఆమె వైట్ గా ఉంది కాబట్టి చాలా అందంగా కనిపిస్తుంది. అందరికి
అవునుండి. ఇంకా అది ఫిల్టర్ బొట్టు పెట్టిందామే.
ఫిల్టర్లు మేకప్లు అన్ని వేసుకొని వేస్ట్ అండి. ఆమె బానే ఉంటుంది. అవి వేసుకో
న్యాచురల్ గానే బాగుందండి. ఆమె
అవునండి. న్యాచురల్ బ్యూటీ అండి
అదే అండి పింపుల్స్ లేవేమి అదేమీలేవండి. ఆమెకి
అవును ఉ లక్కీ లక్కీ గర్ల్ అండి.
నాదేనండి. మేము ఎన్ని చేసినా ఇదే ముఖమండి పింపుల్స్ అన్ని వస్తూనే ఉంటాయి.
తెల్ల ముఖం రాదండి.
అది ఏంటో పింపుల్స్ అంతా వస్తూనే ఉంటుందండి. ఏ క్లియర్ స్కిన్ ఎప్పుడో అండి వచ్చేది.
వాళ్ళఇంట్లో ఎవరైనా తెల్లగున్నర అండి.
ఏమోనండి. నేను చూలే వాళ్ళ మమ్మీ గారు తెల్లగా ఉన్నార్ అనుకుంటా.
వాళ్ళు ఎక్కడి నుంచో పిలుచుకొని వచ్చినట్టున్నారు. వాళ్ళ మమ్మీని అందుకే అంత తెల్లగా ఉన్నారు. ఇద్దరు
వాళ్లు వైశ్యస్, అండి వైశ్యసు, బ్రాహ్మీన్సు, వీళ్ళంతా కొంచెం తెలగనే ఉన్
అంటే చికెన్ తినర్ కాబట్టి తెల్లగా ఉంటారా అండి. హు హు హు
అనుకుంటారండి నాకేం తెలుసు
అవున్ చికెన్ కోడి నల్లగా ఉంటది కాబట్టి మనం కూడా నల్లగైయితాం
ఉహా హా హా హా
ఉహు
మీకేంటండి పిచ్చా అండి చికెన్ కోడి తెల్లగా ఉంటదండి నల్లగా ఉండదు తెల్లబొచ్చువుంటాది
కొన్ని
అది నాటికోడండి తెల్ల తెల్లబొచ్చు ఉంటది మనం డైలీ తినేది
ఉమ్ అంటే లివర్ అనేది నల్లగనే ఉంటది కదండి
అ అవంతం మేం తినం అవంతా మేము తినమండి మేము ఫ్లెష్ ఔటే తింటాం
అ ఫ్లెష్ఆ
అదేనండి చికెను బోన్లు బోన్లెస్ చికెన్ అండి
ఓకే అండి విత్ బోన్ తో కూడా తినాలండి మీరు బోన్ తినాలి
అది మాకు ఇష్టం ఉండదండి
ఎందుకండి
ఏమోనండి మేమ్ అంతగా తినమండి
కోలే అండి
అదేనండి
మ్
తిన్లేమండి అంతా మేము ఏమో
అవునండి
మా అమ్మగారు తిడుతూనే ఉంటారండి కానీ అవ్వదండి అది
మామూలే తిట్టించుకోవాలి మరి తినకపోతే అండి
సరే అండి ఇంకేమండి చేస్తాం
ఏం చేయట్లేండి ఇంకా ఉంటామండి
అ ఉన్నండీ ఉన్నండండీ ఆ సరే అండి బాయ్
ఓకే అండి బాయ్ బాయ్ అండి
ఆ బాయండి